ఆ
గర
ఎక్కడేంటి ఇంటి కడ
తను
ఎన్ది
తిన్నావా
తిన్నాను. నువ్ తిన్నావా?
తిన్లె
ఏం కూరా
చికన్
హ
ఏం కూర
మాటం
మమ్మీ వాళ్ళు, డాడీ వాళ్ళు ఎట్లున్నారు.
మంచిగున్నారు
ఇంటికాడ ఉన్నవ హైదరాబాద్ లో ఉన్నవ
ఇంటికి వచ్చిన
ఎప్పుడు
మొన్న
ఎన్ని డేస్ హాలిడేస్
ఇంకా హాలిడేస్ రేపూ ఎల్లుండి
చి ఇలాక్ జ
ఉ
చిన్న ఎత్ర ఎత్తను
మంచిగానే వత్తాను
వాకు
బ ఇంటికానే ఉన్నాడు.
ఆ
తిన్న
ఇక్కన్నే కుకోతిన్న
ఇంట్లనే ఉన్నా
గేమ్ ఆడుతానవ
ఆడుతానా
ఆహా
ఉం
ఎం చెత్తరు మరిష్ మనళ్లు గిట్లా
ఎం ఉన్నది ఏం చేసుడు అదే
సన్నీ గాదు గిట్లా బన్నీ ఎక్కన్నారు
వాళ్ల ఇంటికన్నె వచ్చేళ్లు మొన్ననే
పండగ సెలబ్రేషన్స్ ఎట్లున్నాయి మరి
మంచిగానే ఉన్నాయ్ గట్నే
ఇంకేంటి మరి సంగతులు
ఎం ఉన్నయి ఎం లే అంత గంతే ర్ల
ఉహు
తిన్నావా మరి నువ్
తిన్న
ఉం
రేపు యింటి కొద్దామని చూత్తన
రేపు మ సన్నీ గాని బడ్డే ఉంది మరి రాఇగ
అదే వస్తా వాడు గుత ఇన్వైట్ పిలిచిండు ఫోన్ చేసి చెప్పిండు రేపు బర్త్డే రా రా అని
ఇంకెందుకిగా బీర్ తీసుకుంటాడట
అదే కేక్ కట్ చెప్పియలాగా
కేక్ ఎందుకు కండె చిన్నది ఒక బన్ను తెత్తే ఐపయ్
ఏదో ఒకటి సుస్కట్ చేపిచ్చినట్టు కేక్
మళ్ళ పెద్దది తెచ్చినా పైసలు ఎక్కువైతే
రేపు మా బర్డే మ వాడు ఎ ఏదన్నా చెత్న్నాడు జాబ్ గిట్లా
ఉం
ఏం చెత్తన్నాడు
నే ఉన్నది ఏం లే వా ఇంటికనే ఉన్నాడు ఈ మ రేపు బర్డెకి ప్లానింగ్ చేసుకుంటాండు ఇగ
కాద లేది వందరోజుల పని వాడే పోతనావా
ఇంకా పెట్టిలే అది పెట్టించుకుందామనుకుంటాన కానీ మల నేను కాలేజ్ పోవాలి కదా అందుకనే పెట్టిత్తలే
ఉహు అదే దానికి ఫోర్ అవర్స్ వర్క్ చేత్తే మనీ వస్తున్నాయిగా
ఉం
అప్లై ఇచ్చే ఎవళనైనా అప్లై చేశా పెద్ద ఎట్ల ఉన్నావ్
వాళ్ళకున్నాయి
ఉ ఏసీలో పోతారా మరి అదే విక్రమ్ వాళ్ళు ఇట్లా పోతాన్నారు అప్లై ఏతన్నారు
ఉహ మనకి లేదా
లేదు చేపించుకోని ఎవరితో
హహ
అదోక బుక్ ఉన్నదట బుక్ లో చేపిచుకోవాలట
ఆ
సెమ్ము సేమ్ము అయిపోయింద ఫస్ట్ సెమ్
అయిపోయింది సెకండ్ సెమ్ ఇంకా రెండే మంచిగా
రిజల్ట్స్ వచ్చినాయా
రాలె ఇంకా టైం పడతది.
సెకండ్ సెమ్ ఎప్పుడు
సెకండ్ సెమ్ ఇంకా టూ మంత్స్. జూన్ లా కావచ్చు. జూన్ లోన జూలై లోనే
నరేంద్రబ ఎట్లా కావాలంటే ఎట్లా మన చదువుతాల
అవు తన్
హు ఇంకేంటి మరి ప్లానింగ్స్
హ్మ్ ఉ
ఇంకేటిర ప్లానింగ్స్ మరి
ఏ ఉన్నాయి అంతే రేపు అయితే బట్టలు ఉతుక్కోవాలా ఫస్ట్
ఆ
బర్త్డే అయిపోయినాంకే పోవుడే అనుకుంటా ఈరో జు
ఎప్పుడు సండే పోతావా
హుమ్
నేను కూడా హైదరాబాద్ కే వద్దామని చుతన.
అవునా
హ్మ్ చిన్న వర్క్ ఉండే అక్కడ
హుహు
చిన్న ట్రైనింగ్ ఉంది. ట్రైనింగ్ అయిపోయినంక, త్రీ మంత్స్ ట్రైనింగ్ ఉంది అక్కడ.
ఉ
ఫస్ట్ ట్రైనింగ్ అయిపోయాంక మళ్ళా ఎగ్జామ్ రాయాల ఐటీ ఎగ్జామ్.
అవునా
ఊ
ఉ అది అయిపోయినంక మరి
ఇగ అదైతే ఇంగా అప్రెంటీస్ ఉంటది. అప్రెంటీస్ చేయాల్సిన అవసరం ఉంటది ఎగ్జమ్ క్వాలిఫై అయిపోయినాంక ఫ్రె రైస్ ఉంటది అంటే నలగంత ఇస్తారు శాలరీ ఇస్తారు ఇన్కమ్ ఇస్తారు ఫుడ్ ఇంత వాళ్ళది ఇక అంతా బాధగా ఉంటంది అక్కడ కాకపోతే మనం అక్కడ ఇట్లా ట్రైనింగ్ నేర్చుకోవాలి దాని తర్వాత ఇక మనకి జాబ్స్ ఉంటాయి ఇక ప్లేస్మెంట్స్లల్లో మనం అప్లికేషన్ తీసుకోవాలి ఏము కానీ చేయాలి ఇక హార్డ్ వర్క్ చేస్త కొండ వందాల
అవును
ఇంకేంటి మరి
ఆ
ఇంకేంటి రా మరి సినియా ఎట్ల ఎగ్జామ్ రాస్తున్నాడు మంచిగా టతనాడు
బాగా అత్తనే అన్నాడు ఈ నెల రోజులుగా సంస్ంత
అదేడే ఒక్కొక్క ఎగ్జామ్ కి ఫోర్ ఫైవ్ డేస్ వచ్చింది గ్యాబ మంచి చదుకోవచ్చు
ఇర ఏం గెడల్ అవుడు అదడు
మంచిగా స్కోరింగ్ వస్తే రాహుల్ గాంధీ క్క నైన్ పాయింట్ వస్తాడు అప్పుడుో వచ్చింది స్కాలర్షిప్ అట్లా చేసుకోవచ్చు మంచిగా
అదే చెల్లగత ఎగ్జామ్స్ ఉన్నా టెన్త్ ఎగ్జామ్స్ మంచినే రాస్తాను అంటాను ఏమే రాస్తానే ఏమో మొన్న రాంక ఏంట దగ్గన్స్ంది మన సమీ ఇట్లా వాళ్ళందరుూ ఎట్లా వచ్చ ఇంటర్ ఎగజాస్
మంచిగా
ఆహా ఇంకేంటి
ఏవున్నా ఏ చెప్పి
లీప్ రోజు కాదు యి ఎవడు వచ్చుడు టైం పాస్ అయితా ఉంది ఇక కాలేజ్ నే ఇకా ఫ్రెండ్స్ ఉంటళ్ళు నాది ఐటిఐగా నాది రోబోటిక్స్ అని ఏటీసి అని కొత్త పడ్డది దాంట్లో రోబోట్స్ సాయి ఉంటాయ్య దాంతోటి క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేతాలు ఇక ఆ రోజు ఎదో ఒక్క వర్క్ రమ్య అంటే ఆపరేట్ చేయాలి ఇట్ల వెల్డింగ్ సిస్టమ్స్ అని డైలీ పోయి అ రేడ్ చేయాలిదని సిస్టమ్ నేర్చుకోవాలి ఒకసార్ సారి టీ చేస్తా ఉంటాడు అదేప్పుడు ఇంకా మనం సార్ ఎక్స్ప్లెయిన్ చేసినకా మనం చేసుకొ లిగో దాన్ని ఏ పొజిషన్లో తీసుకోవాలి ఏ సెట్టింగ్స్ ఉంటాయి దానిలో ఆ సెట్టింగ్స్ అవే సెట్టింగ్ చేసుకుంటా కూర్చోవాల ఒక్కొక్క వర్క్ ఉంటది గ గాది
మా శాలరీ ఉత్తిగానేనా
శాలరీ ఉత్తిగానే ఇక వాళ్ళు రోబోటిక్స్ నేర్పిస్తా ఉంటారు దాని మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ రాస్తే ఒక సర్టిఫికెట్ ఇస్తా ఉంటాడు రోబోటిక్ సర్టిఫికెట్ ఉంటది గది అది ఈ సంవత్సరమే కొత్త కొత్తది పడ్డది ఏటిసి అని ఎక్కువ యూజ్ అయితది ఇక మాకు ఎందుకంటే ఇప్పుడు హ్యాండ్ తోటి పెట్టేదానికంటే మిషన్ తోటి తొందర అయిపోతది గా అంటే ఇట్లా పోజిషన్ సెట్ట్ చే చే అదే ఇక ఆటోమేటిక్ గా కొట్టుకుంటా ఉంటుది దిగది దాని పని అది చేసుకు దావా ఉంటదది అట్లా వర్క్ అనేది సింపుల్ గా అయిపోతు
మరి రూమ్ సీట్లు వాళ్ళే ఇస్తారా మరి మీరు పెట్టుకోవాలా
అర్ధం కాటలే
రూమ్ లో అక్కడ పోయినాంక
రూము ల అంటే వన్ మంత్ షె షంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటుది అక్కడ వాడి అకానమిషన్ అంతా వాడిన ఫుడ్ ఇట్ల అంతా తర్వాత ఇంకొక్కటి ఉంటది ఇంకా టూ మంత్స్ ఉంటాయి ట్రైనింగ్ ఆటు మంచం వాన్ని చూస్కో ఖాళిగా ఫుడ్ ఇదంతా మనం చూసుకో కోసం అయిన ఇప్పుడు హాస్టల్లో ల్లో ఉండడం అంటే కష్టమే ఇగ ఎందుకంటే గ్యాసుల్రాట్లెవ్ ఇదంతా ఇబ్బంది అయితంది
వండుతల్లు మాకైతే బువ్వ
ఆ అదే గ్యాస్ మీద అంత బంద్ చేసిల్లుగా
ఉమ్
ఇప్పుడు అదే వైరల్ అయితా ఉందిగా సోషల్ మీడియా మొత్తం అదే ఉందిగా
ఆ కట్టెలమ్ముకొని బతుకొచ్చు
ఆ పక్కా పని అదే కట్టకింత ఇంతకుప్ప గింత అని పెట్టాలే రేటు ఇగ
ఒక కట్టెకు పది రూపాలు పదిహేను రూపాలు అయితే సెట్టు
ఇక్కడ వేములవాడ జాతర అయి మే సమ్మక్క సారక్క అప్పుడు అమ్మినట్లు ఇప్పుడు అమ్మాలె మనం గుత కోటీశ్వరులం అయిపోతం
ఉత్తిగా అల్కగా అయి
ఊ మొన్న నెంగూత కాలేజ్ కాడ గుత ఇట్నే ఇగ తిందామని బయిటికి పోతే ఏం లేవు ఇగ టిఫిన్లు ఇట్లా ఫాస్ట్ ఫుడ్లు ఇట్లా ఎమన్న తిందామని చూత్తే ఏం లెవ్ షాపులన్ని బంద్ చేసి ఉన్నాయి అప్పుడు అర్థం కాదు తర్వాత ఇగ న్యూస్ చూసినా ఇట్లా గ్యాస్ లట్ల ఇట్లా హోటల్లల ఉంటాయి ఇలా తీసుకోపోతల్లు కేసులు అయి అది అని చెప్పిళ్ళు ఇగ అప్పటి నుంచి మళ్ళీ ఇగ రూముల్నే ఇగ బాక్స్ పట్టుకొని పోతున్నా ఇగ ఊ ఇగ మెల్లగ ఇగ హైదరాబాద్ కోద్దామని చూస్తన ఇగ ఇట్లుంటే నడుస్తలేదు ఇగ ఏదో ఒక పని చూసుకుంటే సెట్ అయిపోతదని
ఆ
ఇట్లుంటే గడుస్తలే ఇగ వన్నో కొన్ని విన్నో కొన్ని పైసలు పైసలు బాగా అవసరం వత్తనై
ఊ
డైలీ ఏదో ఒకటి ఏదో ఒకటిగ పొద్దున్లెత్తే ఏదో ఒక పైసలతోనే పని ఉంటదిగా ఇగ హైదరాబాద్ కొచ్చి ఏదో ఒకటి జాబ్ జాబ్ పార్ట్ టైమ్ జాబ్ చూసుకుంటే ఖచ్చితంగా సెట్ అయితది ఈగ ఊకె ఇంట్లోళ్ళని అడగాలంటే ఏం అడుగుతాం అడుగలేం చేయలేం అళ్ ఉ వాళ్ళు కొ ఊ తిన కొడుతా ఉంటరు ఇగ పైసలు వాళ్ళు అదుగంగానే కొడతరు వాళ్ళను ఏం అడుగుతాం
అవును
ఏదో ఒకటీ మనం గుత పార్ట్ టైమ్ జాబ్ చూసుకుంటే మాన చేతిల కూడా పైసలు ఉంటాే మనం ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చూసుకుంటే మన చేతులసుత పైసలు ఉంటా ఉంటాయి
చూసుకోవచ్చు కాని దమ్మయితది దమ్మాయితది ఇబ్బంది అయితది బాగా
మ్ సర్లే మరి ఇప్పుడ్ ఎక్కడున్నవ్ మరి
పండుకోవాలిగా
సర్లే మరి పండుకొ గుడ్ నైట్
అదే
వాన్ మంచిగ రాయని ఎగ్జామ్స్ మరి చిన్న గాన్ని
హ
సరే ఇగ మరి గుడ్ నైట్